హలో హలో అయితే ఎలా ప్లగరిజం ఎలా రిమూవ్ చేసుకోవాలి చాట్ జిపిటికెళ్ళి
చాట్ జిపిటికెళ్ళి అక్కడ మెయిన్ హెడ్డింగ్స్ ఉంటాయి కదా అంటే స తింగేలా
అంటే ఇప్పుడు నా నాది ఏమనుకున్నావు టైప్స్ అంటే రేషానాలసిస్ ఎన్ని టైప్స్ ఉన్నాయి అని
ఆ టైప్స్ ఉందిలేండి అంటే మ్యాటర్ ముందు మ్యాటర్ ఉంటుంది కదా మెయిన్ హెడ్డిస్ ఉంటాయి చాట్ జిపీటికి ఇవ్వండి ఆన్సర్ చెప్తుంది ఆన్సర్ మొత్తం కరెక్ట్ అని కాపీ చేయండి సరిపోతుంది
సరే చూద్దాం మీతోటి చూద్దాం జీంించాలి ఏమ ప్రాజెక్ట్ ఎందుకు పెట్టినారా ఏమో చెంబట్
సెమ్ పెడితే ఎలా అండి మేము ఎంత సఫర్ అయినామండి ఇద్దరులే
ఇక్కడ నిన్న మీరు ఇచ్చిన ప్రాజెక్ట్ వల్లే నేను జాబ్ తెచ్చుకున్నాను సార్ అని చెప్పింటే హ్యాపీగా ఫీల్ అయ్యారంట
అవునా మంచిది అందరు సర్లేండి బాగుంటుంది
ప్రాజెక్ట్ అయిపోయిన వెంటనే కలువు అంటే కలవలేదని తి తిట్టారంట ఆహ్ ఫిఫ్టీ ఫైవ్ మినిట్స్
అవునా సర్లేండి ఇప్పుడేం బాగానే ఉంది కదా సార్ సరిపోతుంది
ఇంకా ఇరవై నిమిషంలో నా ఇది కంప్లీట్ అవుాది
ఎన్ని డేసు
ట్వంటీ డేస్
ఓకే ఓకే అంటే అంటే ప్రాజెక్ట్ చేపోయిన వెంటనే సేమ్ ఆహ్ వన్ టూ డేస్ గ్యాప్ అంతే
టైటిల్ రివ్యూ అయిపోయింది డేటా అనాలస్ రివ్యూ అయిపోయింది
ఆబ్స్ట్రాక్ట్ రివ్యూ
అదే అప్సాదిగా టైటల్ రివ్యూ
మ రెండు ఒకసారి పెట్టేసినారా
లే లేదు ఫిబ్రవరి టెన్త్ ఆబ్స్ట్రాక్ట్ రివ్యూ
హు
పో
ఫస్టు టైటిల్ రివ్యూ తర్వ షాక్
ఫిబ్రవరి టెన్త్ అయింది
హామ్
ఉంటాయి మార్చి టెన్త్ ఒకటి ఇంకా ఎక్స్టర్నల్ వైవ ఒకటి ఉంది
అదేం ఎవరో పక్కన కాలేజ్ నుంచి వస్తారు ఎప్పుడు మ మన ప్రాజెక్ట్ గురించి అడుగుతాడు మన ప్రాజెక్ట్ గురించే అడుగుతారు వాళ్ళు మనము అట్లా స్క్రీన్ షేర్ చేస్తూ చెప్తా పోతే వాళ్ళు న స్క్రీన్ షేర్ ఒక చెప్ కాల్ మీ డు
ఆన్లైన్ ఆఫ్లైన్ కాదా
ఆన్లైన్ ఆఫ్లైన్ స్క్రీన్ ప్రొడక్ట్
ఓకే ఓకే గుడ్ థింగ్ ఓకే
అట్లా పెళ్ల చెప్ప ఆ కొంతమంది పెట్టేసుకున్నారు కొంతమంది పెట్ట
ఊర్క ఓరాల్ ఓరాల్గా అడుగుతారు ఇదే పిపి ఇదే పెట్టాల ఇప్పుడు ఆ అట్రాక్ చెప్పిండం కూడా అదే ఆ ఓకే అత్తే మోడిఫై చెలియా పిపిటి
ఆ ఒక్క స్టలు మూడు నాలుగు పెట్టుకో
మ్మ్
సరిపోతుంది బాగుంటుంది
అ
ఏమంత ఉండదు అంటే కొన్ని మనం కీతిక మనకి తెలిని పడి పెట్టినాము అనుకో
మ్మ్
ఆ దాంట్లో పట్టుకుంటారు ఇదంటే ఎందుకు పెట్టావు పర్టికులర్ గా అని అడుగుతారు నిం మ ఏనంగ వచ్చ కూర్చు దప్పుడు భై వాళు
మ్మ్ ఎవరే ఉంటారు వైవా కి ఎవరేరు ఉంటారు వైవా కి
ఇద్దరు ఉంటారు మేడం వాళ్ళు ఇద్దరు ఉంటారు లేదంటే సార్ వాళ్ళు ఇద్దరు ఉంటారు
ఎక్స్టర్నల్ వైవా వస్తారే వాళ్ళు మా
ఆ ఉంటారు ఎవరున్నారు ఒకక్కరు మన క్లాస్ వాళ్ళు ఎవరన్నా ఒకరు వాల్ స్క్రీన్ షేర్ చేస్తూ ఫ్లాట్స్ మారుస్తూ ఉంటారు ఆ సి ఆర్ ఆర్ జి ఆర్ అ యోరన్నా కావచ్చు
మ్మ్ మనము ఒక ఓరాల్ గా విమర్శించస్తారని చెప్పు
ఆ త్రీ మెంబర్స్ ఆర్ ఫోర్ మెంబర్స్ బానే ఉంటుంది చెప్పాలండి మీరే ఫెస్టివల్ కత్తే మీరు బయట గూడపోరు అని చెప్తున్నారు.
ఇంటకెస్ట్ లేదు తెలుసు కదా నేను ఎక్కడికి వెళ్ళిన టెంపుల్స్ ఇట్లాంటే నాకు నచ్చవు
మీరు పల్లెటూరు వాతావరణనికి బాగా ఇష్టపడ్డారు కదా
సిటీల ఎట్లా బతుకలో
మ్మ్ చాన కష్టమండి ఇక్కడ తిరగడం కూడా కష్టంగానే ఉంది సిచువేషన్స్ అన్న అనుకూలించా ఒక్కసారి
తప్పదు లైఫ్ కోసం అన్ని మనకు కావాల్స మనకి ఏం కావాలి పేరెంట్స్ ని హ్యాపీగా ఉంచేది కావాలి అది జాబ్ చేస్తే
అంతే మరి
కోసమైనా మనము కాంప్రమైజ్ అవ్వాల్సింది
మ్మ్ తప్ పదండీ ఇంకా
ఊ చూడట్లె చూడ్లేదా
అ
మీ పెద్దక్కకీ.
ఆ చూస్తున్నాం చూస్ తున్నామండి సెట్ కాలేదండి. చూస్తున్నాం సెట్ అవ్వాలేదు ఆ సర్లేండి. అవునండి ఎడ్యుకేషన్ తర్వాత
ఊ పెళ్ళిక్ పిలసండట్ ట్లా
ఆ ఓకే అండి.
మర్చిపోతారా.
పిలుస్తాం అండి.
మొన్న ఎప్పుడో నైట్ నైట్ కాల్ చేశారు నేను ఇంట్ ఇంట్లోనే ఉన్నాను.
మా రిటర్న్ కాల్ కూడా చెయలే కదండి మీరు.
ప్రాజెక్ట్ ఉంది కదండి నార్మల్ అంద్ ఖాళీగా ఉంటున్నాన
అండి మళ్ళీ మార్నింగ్ అయినా చేయొచ్చు కదండి, మెసేజ్ అయినా చేయొచ్చు కదండి. మేము ఎంతో ఎగ్జాక్ట్ గా కాల్ చేసాం ఆ రోజు ఏవో చెప్దామని కాల్ చేసామూ. సెట్టుకాలే ఏందోలేండి గుర్త్ త్రలేదు మళ్ళి చెప్తాలేండి గుర్తొచ్చినప్
ఓ ఓకే
ఊ
ఊ మాట ఇస్తున్నారా మీ ఇన్స్టిట్యూట్ లో బా చెప్తారా మీ మీ ఇన్స్టిట్యూట్ లో బా అంటే బాగా చెప్తారు అంటే మేం జాయిన్ అవ్వడానికి.
దేనికండి మా గవర్నమెంట్ దానికి వచ్చి జాయిన్ అవుతారా.
దే చూస్తాం ప్రైవేటా గవర్నమెంటా ఏదోక్ డిసైడ్ చేసుకొని గవర్నమెంట్ కి బాగా చెప్తారుంటే అక్కడ లేదు ప్రైవేట్ వెళ్ళిపో అంటే ప్రైవేట్ అదే బెస్ట్ ఎందుకంటే అది చేస్తూ గవర్న్ మెంట్ అదైతే బెస్ట్ టైమ్ వేస్ట్ అవ్వకుండా.
ఆ అంటే ఏజ్ ఉంది కాబట్టి దీన్ని చూసుకోవాలండి అంతే
ఊ
ఎట్ల మనకి జాబ్స్ కూడా ఎక్కువ లేవ్ నాకైతే
అదే మా ఫ్రెండ్ అమ్మాయి బ్యాంక్ కోచింగ్ లో ఫీలిమ్స్ వరకు వెళ్తది మెయిన్స్ రాస్తది హైదరాబాద్ కు వచ్చింద్గా మొన్న
ఏమో తెల్దండి అయ్యి ఎవ్కన్న మెయిన్స్లోనే పోతుందండి
ఉ
సెంట్రల్ చూడొచ్చు కదండి ఆ బ్యాంకింగ్ కాకుండా
ఉ జనరల త అంటే అమ్మాయి పర్సనాలిటీ ఎట్లా ఉంది
అంటే అంటే పర్సనాలిటీ అంటే ఓన్లీ ఏమంటారు యూనిఫామ్ జాబ్ కాకిీ యూనిఫామ్ జాబ్స్ ఒకటే ఆ పర్సనాలిటీ అవసరం ఇంకా ఆ మిగతా దాన్లాకి అవసరం లేదండి ఐ మీన్ ఇన్కమ్ ట్యాక్స్ కానీ ఆ జీడి అంటే ట్యాక్స్
ఇంట్రెస్ట్ లేదంట వాళ్ళక అన్నా ఓన్లీ బ్యాంక్ బ్యాంక్ బ్యాంక్ బ్యాంక్
ఆ బ్యాంక్ బ్యాంక్ సర్లెండి తన ఇష్టం
కన్నకి సార్ కూడా ఇక్కడే అనంతపూర్ జేఎన్టీయూ లో చదువుతంది
ఏం చదుతున్నారండి
ఫార్మ్ డి
ఫార్మ్ డి అదే ఇలే అక్కడ పడుతుంది కదా అక్కడ కదా అది మన క్యాంపస్ కాదు కదా ఆ అక్కడ పక్కన అది చూసాం అండి చూసాం అక్కడ సార్ ఒకసారి పిచుకొస్తారు వాళ్ళు ఏదన్నా ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కి అట్లా ఫెస్టివల్స్ కి
చెప్పు వర్షం పడతందా ఇందక వర్షం పడతాంది అంటే అట్లా క్లైమేట్ ఉంద ఒకే ఒకే మీరు ఆడుకోపోండి వాళ్ళతో పాటు
ఏ అది చనా బిల్డింగ్ కొంచెం డిస్టెన్స్ లో ఉంది నే ఎగజామ్స్ కూడా జరుగుతు తున్నాయి టెన్త్ వాళ్ళకి అయి ఇంటర్ వాళ్ళకి అయిపోయి టెన్త్ వాళ్
ఇంటర్ సెకండ్ ఇయర్ వాళ్ళకి అయిపోయినాయి టెంత్ వాళ్ళకి సెకండ్ ఎగ్జామ్ ఏమో
ఆ అవునవును
ఉమ్
అంతా బనే రాస్తున్నారు ఇక్కడైతే చనా చనా డిస్టెన్స్ వస్తాదమ్మ ఒక్కొక్క ఎగ్జామ్కిి వెళ్ళ కి
ఉమ్ మనకు అప్పుడు డే బై డే డే బై డే డే బై డే ఉండేది ఇంకేమి
చెప్పాలండి మీరే
ఉంది భయమంతా ప్రాజెక్ట్ గురించే
అదే అంత భయపడితే ఇక్కడ ఏం జరగదు మళ్ళీ రివర్స్ ఒక పది నిమిషాలు
హ ప్రాజెక్ట్ వైవా కాదు సమస్య ఇక్కడ ఈ సమస్య అంత ప్లగరిసం రీ
అదేమంత ఉండదు అంతా ఉతుతనే
ఉ
ఏంది మా ఫ్రెండ్కి ఒక అమ్మాయికి థౌ హండ్రెడ్ చుపించింది మళ్ళీ ఏం చేసినారో ఏం పాడో
మరి నేనేం ఓన్ గా ఏం తీసుకోలే ఆ అబ్బాయి సీనియర్స్ది ఒకటి సీనియర్స్ది డేటా అనాలిసిస్ అంతా రోల్ నెంబర్ ఫార్టీ ఫైవ్ ఉండింది చూడు మీ దాంట్లో
ఆ
ఆ అమ్మాయి ది అమ్మాయి సాగర్ సిమెంట్ లోనే చేసింది వర్కింగ్ క్యాపిటల్ మేనేజ్మెంట్
ఓకే
న్న డేటా అనాలసిస్ అంగ మీ ఇంట్రొడక్షన్ టూ థౌసండ్ ట్వంటీ టూ బ్యాచెస్ సీనియర్ రేశాజిస్ట్ మీ సార్ చేసిన అతన్ని తీసుకొని ఇంట్రడక్షన్ తీస్తున్నా టైప్ ఒకటి మీ బ్యాచ్ అబ్బయిది తీసుకు న్న ఇంగా అంతే ఇంగా కంక్లూజన్ ఫైండింగ్ సజెషన్స్ ఓన్ గా ఇంటర్ప్రిటేషన్ బట్టి ఫైండింగ్స్ పెడతాము ఫైండింగ్స్ నీ బట్టి సజెషన్ సజెషన్స్ బట్టి మిషను అవన్నీ ఓన్ గా పే ఇష్టం అందుకే నాకు ఫార్టీ సిక్స్ చూపించింది ఎవరికి హండ్రెడ్ చూపించిన అమ్మాయి రోల్ నెంబర్ ఎంతా
మ్మ్ తన్నా కానీలే నాకు గుర్తులేదండి
నీకు ఏం చెప్పిన టైం ట్ల ప్రిపేర్ అయితరు అబ్బా